ఎం చేస్తున్నావ్?
ఏం చేయలేదు కాలేజీకి వచ్చిన
ఆ తిన్నావా?
ఆ తినలేదు
ఆ ఏం నేనా తిన్నా లేదు ఇంకా తింటున్న
ఇంకా తింటున్నావా
నువ్వేమి ఇంకా
అదే ఇది టైం అయిపోయింది నువేం గను
నేనా ఫ్రైడ్ రైస్ తిన్న
ఉమ్
అమ్మో
అందులోకి పికల్ తీసుకున్నావ
పికల ఆహా లేదు అటి తిన్న
ఊహు అ ల్యాబ్ ఉంది మధ్యాహ్నం
ఉమ్ ఎం ల్యాబ్ ఊ అర్ధం అవుతా లేదండి సబ్జక్ట్స్
ఎం అర్థంకాట్లే
అవును
ఏదో చేయాలి కాబట్టి చేస్తన్న
ఒ మాకు ల్యాబులు ఉన్నాయి గాని ఒకటి కూడా జరగడం లేదు సక్కగా ఎం చేయాలో అర్థంకాలే బట్టి బట్టడం ఎం ఉంది ల్యాబ్ లు కదా
ల్యాబ్ అయినా బట్టి పట్టి
ఉమ్ ప్చ్ అంత టాలెంట్ లేదులే మా ఇగ
అలా అన్యాయం తల్లి
ఇంకా ఎం తెచ్చినవు క్యారీ
రాసం బీరకాయ్
ఉమ్ మీ చెల్లి వాళ్ళందరు బావున్నారా
అందరు బావున్నారు
మీ మమ్మీకి ఆపరేషన్ ఐంది కదా మీ మమ్మీకి బావుందా
ఆ బావుంది
ఉ వంటలు నువ్వే జేస్తున్నావు కదా
చాలా చాలా బావుంది ఇంకా చాలా బావుంది
ఒక రోజు అన్న మాకు పిలిచి పెట్టినావా
ఎందుకు పెట్టాలె నువ్వే రాలె లే పిలిసిన కూడా
ఎప్పుడు పిలిచినావు అసలు మొన్న కూడా మనం ఆడ కూర్చోనుంటే నువ్వు పిలిచలే అసలు ఆడ్ దెగర కుర్చో ఎం వెళ్ళలే ఏం వెళ్ళలే వెళ్ళేటపుడు అయినా పిలవ వాళ్ళు వేరే చూసి
తినేసి వెళ్లిపోయినారు నాకు తెలుసు నేను చూసిన ఉమ్ ను మీర్ ను మీర్ ఫ్రెండ్సతో పార్టీ ఉండేసి తిన్నేసి వెళ్ళి పోయినం
అవును మీరు రాలేదు నువ్వు మీ ఫ్రెండ్స్ తో పాటు ఎళ్ళావు గదా
నేను ఉందామని నేన్నేళ్లిన మ్
ఫస్టు మేము ఎప్పుడు బ్రేక్ ఇవ్వకముందే ఎళ్ళిపోయిన నం మీరు బ్రేక్ ఇచ్చిన తర్వాత ఒచ్చినారు ఆ తర్వాత అసలు నువ్వు రానే రాలె మేము సగం క్యారీ తినె
అ మి మీ అప్పుడు వెయిట్ చెయ్ అప్పుడు వెయిట్ చేసుండొచ్చు కదా? నేను మీరు ఎళ్ళిపోయిన తర్వాత నేను కూర్చున్న అప్
ఇను ఐతె మీ ఫ్రెండ్స్ తొనే తింటావ్ గదా నువ్వు
అవునవును
అవును మీ కాలేజ్ లో ఎవ ఎప్పుడో ఎవరొ ఒక అమ్మాయి జూనియర్ గొడ దూకి ఎళ్ళిపొయిందట గదా
అవును నెన్ గుడ జుసా
ఆ ఏది ఎందుక్ ఎళ్ళిపోయిందంట?
ఇ కాలేజ్ బంక్ కొడ్తరు
ఎవరేమన్ల
చూడ్లే చూసుంటె బాగా ఎసుకునుంట్రు
ఉమ్ ఒక అబ్బాయి గూడ సిద్ధుకి కాలి ఇరిగిపోయిందంట గదా
ఏమో నాకు తెలీదు
ఆహా పాపం దూకి నాడంటా కాల్ ఇరిగిపోయిందంట టీచర్స్ చూసారంటా కొంచెం దూరం నడిచాడంట మళ్ళ వాళ్ళు వాళ్ళ కాలేదంటె కింద పడిపోయినాడంట మళ్ళీ టీచర్స్ ఎళ్ళి తీసుకొని ఒ
హాస్పటల్ తీసుకొన్ పొలె
అహ హాస్పిటల్కి ఏం చెప్పలా వాడికి కాలు ఇరిగిపోయింది అని చెప్పినారంతె
వీకెండ్ కి యాడికైనా పోదమా?
ఆ యాడిక్ పోదం
యాడికైనా
యాడికి మంగలాపురం పోదమా?
ఉమ్ సాటర్డే పోదం
ఉమ్
నువ్ అంటవ్ గనీ నిద్రలె లే
ఎహ్ నేను చెప్త నికు మెసేజ్ చెయ్యి నాకు పోదామా అని చెప్త
ఆ చెప్తవులె గానీ ఏం జేయ్యవ్
ఉమ్
అన్నీ మాటిలె చేసేవి ఏం లేవు
ఆ సరె ఈసారి ఖచ్చితంగా ఫ్రైడే వచ్చి ఫ్రైడే వద్దులే ఫ్రైడేనే గదా ఉగాది
ఫ్రైడే గాదు ఉగాది
అ
థర్స్డే ఉగాది
ఆ ఓకె థర్స్డే ఉగాది ఫ్రైడే వచ్చి యాడిక్ పోదాం ఫ్రైడే యాడిపోదం చెప్
ఫ్రైడే నేను ఊర్లో ఉంట
ఒ సాటర్డే ఒచ్చేస్తవా
చెప్పలేన్ ఉహ్
ఆ మరి మరి మల్ నువ్వు చెప్తనవే
నేను ఉన్నప్పుడు మాత్రం ఏం చెప్పవు గని లేనప్పుడు మాత్రం అది ఇది అంటవు మళ్ళి నేను ఉన్నప్ ఇప్పుడు మాత్రం సరే అని ప్లాన్లేస్తవ్ కని రావు
ఇపు ఇప్పుడు ప్లాన్ జేయ్యి నేను రాకపోతే అప్పుడడుగు
నేన్ చేసిన మళ్ళే అని చెప్పినా నువ్వు వాళ్ళు వీళ్ళు అన్నవ్ మధ్యలో నేనేం చెయ్యను.
చెప్ప కదా తిర్ముల చీ తిరుణమలెయ్ పాపం వాడు అక్క నేను ఓస్ అక్క నెన్ అస్త అంటే ఏం చేసేది చెప్ మీరే మీరు ఉండరు కదా వస్తాను సరేలేరా
కాదు ఆ వాళ ఇంటి దగ్గర నుంచి కదా వస్తారు.
ఎవర్ ఇంటి దగ్గర్ నుంచ్
వాళ్ళింటి దగ్గర నుంచి మంగపురం దగ్గర
మంగాపురం కాదు తిరుణమలే చెప్తున్నా నేను
మంగాపపురం తిరుతికి ఎంత దూర ఉం
ఆహువా అట్లా కాదు ఇప్పుడు వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటే పస్
ముహు
ఆ ఆపిల్లా మళ్ళీ ఇంకా ఇంటి పోయిందంటే వస్తదో రాదొ డౌట్ కనుక్కుంట ఈరోజు పోదాము అనిందినుకో వీకెండ్ సాటర్డే సండే ఎల్లిచ్చారు అయితే తర్స్ డేనె పో పోతరు కదా ఫ్రైడే సాటర్డే ఎల్దము ఆ ఇంటికి అప్పుడే పోతారు కదా వాళ్ళు. ఫ్రైడే సాటర్డే సండే పోదాము అని అడుగుతా.
ఆ
సరే అన్నారంటే ఇంక అప్పుడే ప్లాన్ మ్ ఇంకా
ఇంకేంటి విశేషాలు
చెప్పాలి మీ ఫ్రెండ్స్ అయితే ఏట్ట పోతాను కాలేజ్ లో టీచర్స్
ఏముంది ఏదో సోది చెప్తా మనం ఇనేది లేదు
మాకైతే ఆ విఎల్ఎస్ అయితే ఒక రోజ్ ఒక డే లో ఆ త్రీ హవర్స్ లో ఆ త్రీ అవర్స్ ఒక యూనిట్ కంప్లీట్ జెయస్తార అనమాట. క్లాస్ ఉన్నప్పుడు మాత్రం క్లాస్ చెప్
క్లాస్ అప్పుడు
ఆ మీ కూడా ఆయనేనా ఆ క్లాస్ ఉన్నపుడు మాత్రం ఏం చెప్పడు అ రేపు ఎగ్జాము అన్నప్పుడు ఇ ఒక రోజు ముందు అంతజబేస్తడు. ఆ చెప్పేదన్నా అర్థ అవుతుంద అంటే అదిల్
ఎనిడ పన్ని కొన్ని
మీ హెచ్ఓడి హెచ్ఓడి అన్న కరెక్ట్ ఉంద లేద
మాక్ ఆ సబ్జెట్ బాగుంది.
హెచ్ఓడి అన్న కరెక్ట్ ఉందొ లేదో హలో
ఆ చెప్పలే
హెచ్ఓడి అన్న కరెక్ట్ గా ఉందొ లేదో
మాక్ ఆ సబ్జెక్ట్ కి ఆమేకాదు కద
అహా నార్మల్ గా టీచర్స్ అందరు ఆమె కరెక్ట్ గా ఉంటే టీచర్స్ అందరు కరెక్ట్ గా చెప్తారు కదా ఇంకేం ఏం చేసావు నిన్నంతా
నిన్న మార్నింగ్ లేసాను మ్మ్ బయమైంది నిన్న నేన్ మోన్న నైట్ ఫుడ్డు దినలే మొన్న ఆఫ్టర్నూన్ సరిగ్గా ఫుడ్డు దినలే
ఎందుకు
ఏమో తిన్లా
ఆవును
ఎముంది అది ఓచ్చింది
ఆ
పడిపేన సర్లే ఇంకా ఐపోయి లేసి నన్ని ఇంట్ల ఇంకా కొంచెం వాటర్ అవి తాగేసి ఇంక స్నానం జేసి బయటంతా క్లీన్ జేసి టూ వీక్స్ ఆ వన్ వీక్ పైన అయి పెంద్ అంతా క్లీన్ జేసి మాపటి అన్ని క్లీన్ జేసి ఇంకా పూజసమలంతా తోమి
మ్మ్
అదంతా క్లీన్ జేసి అన్నీ పోయింది మధ్యానంకి ఎదొ తెచ్చాడు మా నాన్న చికెన్ ఒకటి అవిరీమ్ చి
ఆ నువు అడగాలే ఏం చెయ్యవని మీ మమ్మీ ఏం అడగదా ఏం ఎగ్జామ్ వాళ్ళకిప్పుడే కాదు గదా
మీడ్డి జరుగుతంది ఈరోజు నుంచి
ఈ రోజు నుంచా వాళ్లు సెకండ్ ఇయర్ వాళ్ళ గద ఈ రోజు నుంచి ఉ సేకండియర్ వాళ్ళకి గుడ ఈరోజు నించే
ఏమోలే ఫస్ట్ ఇయర్ ఓలాగుడా ఇరోజ్ నించి
మిడ్ టు నా మీ చెల్లి వాళ్ళకి మరి గ్రూప్లు మీడ్ టూ అన్ బేట్టారు
టెల్ మిస్టేక్ అంతే
ఇంకేంద మీ కాలేజ్ లో ప్లేస్మెంట్స్ అంత బాగున్నాయ
ఆ బాగా ఓస్తనయ్ మొన్న కొంద వర్క్ షాప్ జరిగింది
ఏ దేన్ కి దేన్ మీద
ఏఐఎంఎల్ మిద
ఆ అందమైంద పాపం అర్థమైంద బాగా
ఆ బానే అర్థమయింది రియలసే
ఆ ఇంటర్న్షిప్ ఆడ్ ఇంటర్న్షిప్ ఎక్కడ జేయాలి అన్కుంటున్నారు
ఇంకా యేం అన్కోలే డిసైడ్ అవ్వలే
అవు
కుదితె బయటా లేకపోతే తిరుపతిలనే ఏదన్నా డబ్బులు గాట్టేసి
సరి పోద్ ఈ స్నాక్స్
ఇది నా కోచింగ్ లాగా నేర్చుకుంటా ఎందుకు ఊకే బయట కంపెనీలక్ వోయి మనం మనం చేసే వాట్లకి ప్చ్ ఇక్కడ తిరుప ఇగ మనీ గాట్టేసి కోచింగ్స్ లాగా ఉంటది గదా అ అలా జనయ్ చూదాం అనుకుంటాన్న
మాక్స్ ఎక్కు వస్ ల ఇంకేమన్నా ది జాయిన్ అవుతారు
బయట చూస్తాను ఎక్కడైనా బయట ఏళ్ళడానికి లేకపోతే ఇక్కడ నల్వరిక్ బొవలన్ అనిపిస్ ఇంట్రెస్ట్ లేదు
అంటే పోతే మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటది గదా
ఎక్స్పీరియన్స్ ఉంటుంది దానివల్ల మనం నేర్చుకునేది ఏంలేదు లాస్ట్ టైం వెళ్ళాం గదా
అంటే ఏం నేర్చుకోలా సరేలే చూద్దాం బయట వేరు ఇక్కడ ఇక్కడ మనం చేసిన దగ్గర వేరు గదా నేనైతే ఈసరి బయటికి వెళ్దాము అనుకుంటా చూడాలి సరేలె అయితే క్లాస్ స్టార్ట్ అవుతది ఉ బాయ్